హ
ఊ హలో ఆ హలో హలో హలో
ఏం జేస్
ఏం చేస్తలే
ఆ ఎం నీ ఫోన్ కి కాల్ చేస్సే ఎప్పుడు నువ్వు లిఫ్ట్ చేస్సున్నావ్ మీ మమ్మీ ఎక్కడ వోయింది
మా మమ్మీ ఊరికి పోయింది
అవునా ఏ వూకెళ్ళింది మీ మమ్మీ
మ్మ్ అదిలాబాద్
ఓహో
ఆ
అవునా మరి ఏం వంట చేసిండ్రు మీరు
ఆ అన్నం పప్పు బెండకాయ బెండకాయ కూర
ఆహ్ ఎవరి
అమ్మా డాడీ చేేషిండు మా డాడీ చేసిండు
మీ డాడీ చేసిండా మ్ ఇంకా ఏ చేస్తున్నావు నువ్వు ఏం చేస్తురు
ఇంకా ఇప్పుడు ఆ ఇప్పుడు చదువుతున్న ఎల్లుండి ఎగ్జామ్ ఉంది కదా
ఉ ఎగ్జామ్స్ ఎట్లా రాస్తున్నావు బాగా రాస్తున్నావా
ఆ మంచిగా రాస్తున్నా ఆంటీ
ఉమ్ ఏ ఏజ్ సునాయా క్వశ్చన్స్ అన్ని ఇంగ అయిపో
అవును ఆంటీ అవును అవును ఆంటీ
మ్ మంచిగా రాయాలి ఒకటి కూడ వదిలి పెట్కుండా అన్ని చూసుకుంటూ రాయాలి ఒకటికి పది సార్లు చూసుకోవాలి ఏమేమి రాసాను ఏమేమి వదిలెట్టాను అని మిస్టేక్స్ అన్ని చూసుకోవాలి
ఆ ఆ ఆ
ఇంకా ఏ పెళ్ళి షాపింగ్ ఎప్పుడు చేస్తుంట్రారు మరి మీ మామది
ఉమ్ ఫిఫ్ మార్చ్ ట్వంటీ అట్లా చేస్తాం
అవునా ఎక్కడికి వెళ్తారు షాపింగ్ కి హలో హలో హలో హలో హలో హలో హలో హలో
తిన్నార
ఏమైందిరా మళ్ళ ఆ పత్తల
హలో హలో హలో లో
ఏమైంది మాట్లాడు తెల్లేవ్
అప్పటికెళ్ళి మాట్ల్ నేను అప్పటికెళ్ళి మాట్లాడుతున్నా మీకే వినిపిస్తలే.
మ్మ్ అంత బెరిగెన్ మాట్లాడుతున్నావు బె నాకు వినిపిస్సల్లేదు తిన్నావా మరి
ఇంకా తిండ్లే ఇప్పుడే మొహం గడుకుట్నా
హ్మ్ మ్మ్ ఇంకా మరి ఫ్రెండ్స్లతోని బయటికి వెళ్ళలేదా
మ్ హ్మ్ మా మమ్మీ పంపియదు
ఎందుకు
మ్మ్ ఏమో
హ్మ్ మ్మ్ నీ రెండ్స్ నీ దగ్గరికి వస్తరా
నేనే పిల్వా వద్దనేస్త
ఎందుకు
మమ్మీ పంపియదు ఇజ్జత్ పోతదనీ నేనే పంపించేస్తా
ఆ హా వాళ్ళు వస్తేనే కదా పంపించేది, ఎప్పుడు వచ్చిండ్రని ఇంతకు ముందు ఎప్పుడు వచ్చిండ్రు నీ ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడు చూడలేదు వచ్చింది.
హ్మ్ హు వాళ్ళు రాళు వారు రా వాళ్ళు రారు వాళ్ళు పిలుస్తారు ఇక్కడికి రమ్మని. మమ్మీ వద్దంటయి
హ్మ్ మంచిదే కదా మరి మీ మమ్మీ అంత జాగ్రత్తగా లే
ఆ అవును
హ్మ్ ఇంక మీ నీకు ఎక్కడ వడ్డది సెంటర్
హ్మ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్
ఎక డ లో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో
హలో
హలో
హలో
అరే ఏమైందిరా ఊకేనే ఎందుకు సౌండ్ పోతుంది అసలు మాటలే వినిస్తలేవు ఏం ప్రాబ్లం నీ ఫోన్ లో ప్రాబ్లం ఉన్నట్టుంది హలో హలో ఓ హలో వినిపిస్తా లేదూ హలో హలో హలో హలో హెలో హెలో హలో లో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హె నాకేమి వినిపిస్తలేరా నీ మాటలు ఏమి వినిపిస్తలేవునకు ఏం ప్రాబ్లం ఉందో నాకు వినిపిస్తా లేదు మాటలు ఒక మాట కూడా వినిపిస్తలేవు ఇంతకు ముందు బనే వినిపించినాయి ఇప్పుడు ఏమైంది హలో హలో హలో హలో హలో హలో హాలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో